హలో హలో ఆ
హలో
హలో
హలో చెప్పండి
ఆ
హాయ్ బాగున్నారా ఏం లేదండి రేపు ఎగ్జాం ఉంది.
అవునా చిట్టీల బ్యాచ్చ మీరు
అవునండి అసలు నేను మొద్దుని
అవునా
మీరు కూడా మోద్దేనా అండి హలో
హలో ఎందుకు అంతదారణ ఒప్పుకుంటళ
ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటా అండి నను నిజాయిత పర్ాలాల
అయ్యో అందరి లంగల
అవును
అవు
వాట్ ఆర్ యూ టావ రబ్బిష్
వాడ
ఏం చేస్తున్నారు
ఇన్న రామరి అ ఆ అసైన్మెంట్ రాసుకుంటున్నాం మ అసైన్మెంట్ రాసు
అవునా నేను కూడా అసయమెంట రాస్తున్నాగాని మీకు అట్లా చెప్ చెప్పిన ఏమంతరాన్ని
అవునా అ అ అ
ఇంకా మరీ తిన్నారా మాది మీకు తెల్వదండి అది
ఎందుకు
మీకు తెలివదండి మేము రాసేది
అవునా
హు మీరేం రాస్తార్లు నాకు తెలివదా అది కూడా
అస్ మీకు ద్ సాను మీ రాసే
ఒకస బ్లు పెన్ను ఉంటే ఇస్తారా అండి నాకు బ్లూ పెన్ లేదు మొత్తం బ్లాక్ పెన్ తోనే రాస్తున్నా
అవునా నాకు ఒక్కటే ఉంటే దాంతో రాస్తున్నా
ఎవరికైనా ఉంటే అడిగి
బ్లూ ఎట్ల రాస్తారు అసలు ఇప్పుడెవరికుంటాయో ఎవరికుండయో
చా అడగొచ్చు కదా అడుగుతే ఎవరికైనా ఉంటది
అవునా
అవునా కాదండి అడిగి ఇవ్వండి
అడుగుతాలేండి తర్వాత
ఇప్పుడు నేను రాస్తున్నానండి
మీ బాధ ఏంటండి అసలు
నా బ్లూ పెన్ కావాలి
మ్ హు తన్ నా దగ్గర లేదు
అదే మీ దగ్గర ఉండదని నాకు దెలుసు అందుకే వేరే వాళ్లని అడగండి అంటున్నా
మీ రూమ్ లో ఎవ్వరు లేరా
ఉమ్
రూమ్ లో ఎవ్వరులేరా
ఉన్నారు గాని ఎవరి దగ్గర లేదంట అందుకే మిమ్మల్ని అడుగుతున్నా
అవునా
హ్మ్
సరే అడుగుతా కాని ఇప్పుడు కాదు
అరే మరి నేను ఎప్పుడు రాయాలండి
మీరు రాయడానికే నాకు ఫోన్ చేసినట్టున్నది
నేను చేయలేండి మీరే చేశారు నాకు
అవునా, అదే అండి నేను బ్లూ పెన్ ఇయడానికి ఫోన్ చేయలేదు మీకు,
మద్
సరే అండి ప ఎప్పుడు వెళ్తున్నారు ఇం ఇంటికి ఇంటికి ఇప్పుడు వెళ్తున్నారు
ఎందుకండి వస్తారా మీరు కూడా
మా ఇంటికి నేను పోతా మీ ఇంటికి ఎందుకు వత్త నేను
మరి మీరు మీరు చూసుకోకుండా నన్నెందుకు అడుగుతార్లండీ.
అంటే హాలిడేస్ ఇస్తారా లేదా మీ కాలేజ్ లొ అని.
ఉ కాలేజ్ అండి హాలిడేస్ ఇయకుండా ఉంటదా
ఇచ్చినా ఇయకున్నా తీసుకునే స్టూడెంట్సే కదా మీరు అసలే అట్లా మేం తీసుకు కుంటా క మీరు తీసుకోరు కదా మీరు అసలే అవునా మీరు మాట్లాడే విధానమే తెలుస్తుంది.
మీరు పెన్నే అడిగిస్త లేరు. నన్ను జడ్జ్ చేస్తాల్లా మీరు.
అవును పెన్ అడిగీయాలి
అవును అనకండి. మళ్ళ
మ్మ్ అవును అనకపోతే ఏమంటరు మరి.
ఏమో అండి. మీరు మీ బాలకం
ఫస్ట్ మీరు డీసెన్సీ బిహేవ్ చేసి మాట్లాడండి.
ఓకే
ఓకే అండి. ఆటోమేటిక్ గా నాకు ఉన్నట్టే.
అలీ అకే నేను మాట్లాడతాను. నువ్వు కూడ అట్నే మాట్లాడు మరి
అవునా అండి. నువ్వేంటండి నువ్వు మీరు అనొచ్చు కదా. రెస్పెక్ట్ లేదా మీకు.
సరే ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగండి మీరు.
వచ్చి కొడతారా అండి భయమేస్తుంది నాకు
ఆ అండి ఒక్క నిమిషం అగరా జస్ట్ వన్ మినిట్ ఎ
ఓకే అండి
అవునా ఏం చేస్తున్నారు ఇంకా
అయిపోయిందా అండి వన్ మినిట్
అయిపోయింది ఒక్క నిమిషం హలో
హలో చెప్పండి
కొంచెం మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి
మీరే అన్నరు ఇంతసేపు నీకు నీకు అని
రెస్పెక్ట్ ఇవ్వడం మీకు చిన్నప్పటి నుంచ తెల్వదా మీకు
తేడా
ఫస్ట్
నీకు అని అన్నదే గాక మళ్ళీ నన్నే తిడుతున్నారా మీరు
సర్ అసైన్మెంట్ రాస్తున్నారా సరే అం డి మీరు అసైన్మెంట్ రాస్తున్నారా
అవును
అవునా మీకు సబ్జెక్ట్ ఇప్పుడు తెలిస్తే చెప్పరా కొంచెం
మీకు ఎందుకండి మీకు తెల్వదు నా సబ్జెక్ట్స్
మీర ఏం చవుతుంటేమే బిఎసా
అవునండి నీకు తెల్వదు ఎంబీబీఎస్ కూడా కాదు నా పర్సనల్ లైఫ్ గురించి మీకు ఎందుకండి
మీ పర్సకల్ లే ప్రిన్సిని అడుగు
మీరు చెప్తున్నారా నాకేమన్నా ఇంట్లో చదువుకోండి అని అంటున్నారు నేను ఫీజు కట్టి మరీ చదువుకుంటాను గేట
లో
చెప్పండి తిన్నరా
తిన్నామండి ఇప్పుడుదాకా పెట్టిగా అన్నం మ్ ఇంకా ఏం చేస్తున్నారు అస మీకు సబ్జెక్ట్ తెల్వది కానీ అసైన్మెంట్ రా తరు బ్లూ పెన్ లేదు అసైన్మెంట్ రాత్తరు అసలు మీ విధానాలు ఏంటో మీరు ఏంటో తెలుగు
అసలు నేను ఏం చేస్తున్నాను మీకు ఎట్లా తెలుసు దండి మీర్ నా దగ్గర ఉన్నారేమన్నా
అట్లా కాదండి మీరే కదా ఇప్పుడు బ్లూ పన్ అడిగింది మీరే, సబ్జెక్ట్ పేరు తెలివంది మీకే
శేషటి అన్న ఇషన్నం
రూపని అక్కకి తిడతారా అండి మీరు
తిడతా అండి నేను ఏమంత బూతులు తిట్ల అండి ఇప్పుడు మిమ్మల్ని
కొంచెం మర్యాదగా మాట్లాడండి
మ్ అది ఒకటే తక్కువ మీకు
మ్ మ్ పక్కన ఫ్రెండ్స్ ఎవరు లేరనుకో
ఉన్నారండి ఉంటది ఒక్క ఆమె ఆమె చదువుల తల్లి సరస్వతి, ఆల్రెడీ మీరు ఆల్రెడీ మీరు పడి లేసారు కదా అందుకే, ప్పునేం పడుతున్నా
అవునా మీరు ఎందుకు ఉకుకే అసలు వా అట్లాంటి ఫ్రెండ్షిప్ ఆమెమతోం చేసిన కూడా మీరు ఇంత దరిద్రంగా ఎ టున్నారు
ఏమో అండి నాకు కూడా అర్ధం కావట్లేదు అది, సరే అండి చెప్పినారు ఇగ మీరు నేడ్చుకుంటాం
మ్మ్ ఓకే ఇంకా రాస్తా అండి ఆల్రెడీ హాఫ్ అయిపోయింది ఇంకా హాఫ్ అయితే అయిపోతుంది
అవునా బ్లూ పెన్ అయితే ఇవ్వర్ కొనిస్సార్లేండి
మ్మ్ తిన్నారా అండి మీరు
నేను ఏం అడుగుతున్నా మీరు ఏం ఆన్సర్ చేస్తున్నారు
బ్లూ
మా ఫ్రెండ్స్ ఒక్కామె ఉండే గాని ఆమె ఎక్కడ వెళ్ళిందో తెలియద్. లేదండి రేపు బస్టాండ్ లో పోస్టర్స్ వేయాలి కనబడట్లేదని
బస్టాండ్ లో పోస్టర్స్ కానీ ఫస్ట్ ఫోన్ చేయడి ట్రై చేయండి ఫ్రెండ్స్ ను అనుకోండి కనపడుతుదామని
న్నా అండి మీ నయ అమె కేట్లా చే న్లాన్ ఫోన్ ఏంటండి
సరే అండి బాయ్ ఉండండి
ఒకే ఆ